అబ్రో మీ క ఇష్టమైన టెంపుల్స్ చెప్తారా బ్రో
అవు మా అంటే రీసెంట్గా నేను అరుణాచలం వెళ్ళినాను
ఉమ్
ఆ ఆ టెంపుల్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ అంటే అందరు చెప్తుంటారు అంటే ఎనిమిది లింగాలు ఉంటాయి
హ
ఆ గిరిప్రద చేయాలి అని అందుకని అంటే అక్కడ వెళ్ళి వచ్చాక అంత పాజిటివ్ వైబ్స్ నిండుకుంటాయి అంటా మనలో
హ
అందుకని చెప్పేసి అందరూ అంటుంటే ఒకసారి ఒకసారి వెళ్ళింటి నేను చేంజెస్ చూశాను తర్వాత నుంచి
అవునులేండి
ఆ అదొక టెంపుల్ ఇంకా తిరుపతి తెల్సు కదా
ఆ అ బ్రో నాకు అరుణాచలం వెళ్ళాలంటే ఎలానో తెలిదు బ్రో ఎ అంటే అక్కడ రూమ్స్ ఎలా తీసుకోవాలా అక్కడ ప్రదక్షిణాలు కాని గుడిగా ఎక్కడ ఉంటది కానీ ఆ అలా తెలీదు బ్రో అందుకని నేను వెళ్ళట్లేదు లేకపోయిటే నేను కూడా నాకు కూడా ఉంది బ్రో చూడాలని
లేదో అంత కష్టంగా ఏం ఉండదు బ్రో అంటే ఇప్పుడు నువ్వు పోవడం తెలిస్తే ఇంకా అక్కడికి వెళ్ళాక అందరు అంటే అంటే ఎప్పుడు జనాలు ఉంటారు బ్రో అక్కడ ఆ ఎన్ని టైం నువ్వు ఏ టైమ్ లో పోయిన కూడా అందరు గిరి ప్రదక్షణే చేస్తుంటారు బ్రో వాళ్ళ వెనకాలే పోతాను అన్న మనం చేసేస్తాము
గిరిప్రదక్షిణ అంటేంది ఏంది బ్రో
అది అంటే మామూలుగా ఫోర్టీన్ కిలోమీటర్స్ మనం నడుచుకుంటా అదే శివుని తలుచుకుంటూ పోవాలి
అంటే గుడి దాకానా అంటే అర్థం కాలేదు ఫోర్టీన్ కిలోమీటర్స్ ఎలా
అంటే అదే బ్రో ఇవి మనకి ఎనిమిది లింగాలు ఉన్నాయని చెప్పినారు కదా
ఆ
ఆ ఆ ఎనిమిది లింగాల్ని మొక్కుకుంటా మనము, దేవుని దగ్గరికి వెళ్తాం అన్నమాట లాస్ట్
ఓకే ఓకే అంటే గుడి చుట్టూ ఉంటయనా?
ఆ ఆ దేవుడు మధ్యలో ఉంటాడు, ఆ లింగాలన్ని చుట్టూరు ఉంటయి, అవన్నీ ముక్కుంటడా మనం పోయా డానికి అదే థర్టీన్ పాయింట్ సంథింగ్ ఉంటాయి కిలోమీటర్, ఆ నడుచుకుంటా పోవాలా అది దాన్ని గిరి ప్రదక్షణ అంటారు.
ఆ అవును అవును బ్రో, అంటే నాకి ఎలా తెలీదనమాట ముందు ఇంకా నువ్ చెప్పినా వంటే తప్పకుండా వెళ్తా బ్రో ఈ ఈ ప్చ్ నెక్స్ట్ మంత్ మకి ఆ హాలిడేస్ ఉంటాయి అప్పుడు ఖచ్చితంగా నేను మా ఫ్యామిలీ తో ఫ్యామిలీ మెంబర్స్ తో ఖచ్చితంగా వెళ్తా బ్రో, అది చనా చిన్న నకీ ఒక టెన్త్ క్లాస్ నుంచి ఉన్నిందనమాట అంటే అరుణాచలం వెళ్ళలా అక్కడ ఆ నేను కూడా విన్నా, ఆ అక్కడ వెళ్ళేసి వచ్చినాక మనకి వేరే ఉంటది లైఫ్ స్టైల్ కొంచెం మారుతాది
ఆ అన్ని పాజిటివ్ థాట్స్ వస్ ఉండాయి.
ఆ అలాన్ని నేను విన్న బ్రో
ఆ నువ్వు మర అది కాక గిరి ప్రేశం గిరి ప్రదక్షణ చేసే దారిలో నీకు మోక్ష మార్గం అని ఒకటి వస్తాది ఆ దాంట్లో దురీన అంటే అంటే నువ్వు చేసిన పాపాలు తొలగిపోతాయని చెప్తంటరు. అక్కడ
ఓకే
చిన్నగా ఉంటాది రౌండు, కానీ ఎంత పెద్దవాళ్ళు దూరిన కూడా బయటికి వస్తారన్నమాట.
ఆహా
ఉమ్ చూసింటావు కదా బ్రో ఫోన్లో అట్లా నువ్వు
నేను విన్నా బ్రో, విన్నా చూసా అంటే యూట్యూబ్ లో చూసా, ఆన్లైన్ లో అట్లా సోషల్ మీడియాలో చూసిన ను అందుకనే ఇంకా ప్చ్ కొంచ బాగా నేను టెన్త్ క్లాస్ నుం చి అనుకుంటా అనమాట ఇట్లా ఆ వీడియోస్ చూడం గానీ అక్కడ పి పిక్చర్స్ చూడం చూడడం కానీ, అక్కడ తిరనాల జడ అ జరుగుతాది ఇట్లా, తీరు ఇట్లా అంటే ఊరేగింపు జ జరుగుతాది
ఉమ్ అవును బ్రో అయినా మనము పోవాలనుకుంటే ఇలాంటి అప్ ప్పుడే పోవల బ్రో నువ్వు ఇంకా అమావాస్య అప్పుడు ఇప్పుడు పో పౌర్ణమ ఇప్పుడు వెళ్ళినా అంటే అసలు వెళ్ళలేవ్
ఆ అంటే జ జనాభా ఎక్కువ ఉంటారా?
అవును బ్రో, అంటే చాన మంది అప్పుడు అయితే అసలు పోడానినికి కాదంట అంత జనం ఉంటారంట ఆ శివుడు కదా.
తున్న పర్లేదు బ్రో అంటే నేను వెళ్ళాలని అనుకున్నా కాబట్టి ఇంకా నాకు నెక్స్ట్ మంత్ ఇంకా హాలిడేస్ వస్ తయి వెంటనే వెళ్తానేను
ఆ అదే బ్రో అంటే చెప్తున్నా అంటే పౌర్ణకాని అమావాస్ గాని జనాలు ఎక్కువ ఉంటరూ అని
ఉమ్ అంటే నే ఆ నేను నెక్స్ట్ డే అట్లా ఇప్పుడు ఈ రోజు పౌర్ణమి అనుకో, నే దని దాని తర్వాత రోజు వెళ్త తాలె బ్రో
ఉమ్ చూసుకొని ఆ వెళ్ళండి బ్రో అదే బ్రో. రూమ్స్ అవేమో అవైలబుల్ అంటే వాళ్ళే వ అడుగుతుంటారు నిన్నే రూమ్ కావాలా అని అలా ఏం భయం భయం లేదు
ఆ ఇప్పుడు నేను ఆ మా ఫ్రెండ్ పోతున్నాము అంటే అతడు ఆ అంటే ఆమె ఫీ ఫీమేల్ ఫ్రెండ్
ఆ
ఆ వెళ్ళచ్చా బ్రో అక్కడ మాకి రూమ్స్ దొరుకుతాయా బ్రో
ఆ ఆ దొరుకుతాయి బ్రో ఫిమేల్ కి ఉంటాంది బ్రో
ఆ మాకి అక్కడ డౌట్ అన్నమాట అంటే ఆ ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఫిమేల్ ఫిమేల్స్ ఉన్నారన్నమాట ఫిమేల్ మెన్స్ ఉన్నారు అంటే అంటే వాళ్ళకి సెక్యూర్ ఉంటదా ఉండదా అని డౌట్
లే లేదు బ్రో మంచిగానే అంటే తెలుగు ఓల్లే ఉంటారు అక్కడ కూడా మంచిగా పరిచయం చేసుకొని మాట్లాడుకొని బాగానే ఉంటది బ్రో
ఆ నాకక్క ఆ మొదటి నుంచి ఆ డౌట్ ఉండింది బ్రో ఎలా అక్కడ రూమ్స్ ఎలా తీసుకు
అంటే అది టెంపుల్ ప్లేస్ కదా అక్కడ అట్లాంటిఏమి ఉండవు మెయిన్ పోలీస్ వాళ్ళు తిరుగుతాంటారా ఎవరు ఎవరేమి మనల్నినేమి ఇబ్బంది పెట్టరు వాళ్ళ పని వాళ్ళది మన పని మనది అయితే ఈ గుడి ప్రాజెక్ట్స్ అనేది కూడా టూవేలెవ్ నుంచి టూ ఆ మధ్యలో చేస్తే చానా మంచి మంచిదంట బ్రో వాళ్ళు చెపుతుంటారు
ట్వల్వ్ నుంచి నైట్ ట్వల్వ్ నుంచి
స్టార్ట్ చేస్తే మంచిదంట బ్రో అంటే ట్వల్వ్ నుంచి టూ దాకా అలా ఆ టైంలో
ఆ ఓకే అప్పుడు గుడి ఓపన్ లో ఉంటంద బ్రో అప్పుడు మనం ప్రదక్షణ చేసుకోని వెళ్ళాలంటే
గుడి గుడి గుడి ఏమో మార్నింగే అనుకో బ్రో ఓ పనులో ఉండేది నువ్వు ట్వెల్వ్ నుంచి గిరి ప్రదక్షణ చేసే టైం కి మార్నింగ్ అయితంది నీకు అంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ కదా నడుచుకుంట వెళ్ళాలి కదా
అవునలేండి
టైం పడుతాది బ్రో కరెక్ట్ గా నేను ఫైవ్ సిక్స్ కల్లా గుడి లేక్ ఎంటర్ అయితం అప్పుడు ఎట్లా ఓపెన్ లో ఉ టది
అంటే మీరు బ్రేక్ అంటే తీసుకున్నర బ్రో ఇట్లా వెళ్ళేటప్పుడు
ఆ తీసుకున్నామ అంటే కొద్దిసేపు ఆగి మళ్ళా వెళ్ళడం అలా చేసినాము అంటే నేను మా ఫ్రెండ్ పోయింటిమి ఇద్దరమే అది ఫస్ట్ టైం వెళ్ళినాం కదా ఇంకా
మంచిగా అనిపించిందా బ్రో అంటే గుడి అ చూడ్డానికి ఎలా ఉంది బ్రో మంచిగా పెద్దగా ఎంత హైట్
పెద్దదే బ్రో అదే మీకు తెలుసు అదే ఎనిమిది గోపురాలు అన్నాం కదా ఆ ఎనిమిది ఇది అంటే దానికి ఒకటింది బ్రో మనము ఒక రౌండ్ ఉంటాదంట అక్కడ గుల్లో గుడి లోపల ఆ రౌండ్ లో నుంచొని చూసినామంటే మనకి ఎనిమిది లింగాలు కనపడతాయం
ఆ అది నేన్ చూసా బ్రో ఆన్లైన్ లో సోషల్ మీడియాలో చూసినాను నేను ఎవరో అతను పోస్ట్ చేసింటే ఆ అక్కడ చు కెమెరాతో చూపించారన్నమాట
ఆ అదే బ్రో అదే అలా చానా బాగుంటది బ్రో గుడి కూడా అక్కడ ప్రసాదము మనం కొనుక్కోవాలి బ్రో అంటే అది
అంటే ఫ్రీగా పెట్టర బ్రో దేవుని ప్రసాదం
లేదు లేదు బ్రో టెన్ రూపీస్ ఇస్తే స్తర్ బ్రో నీకు ఏది కావాలంటే అది పులిహోరా ఇలా
ఆహా ఓకే బ్రో
స్వీట్ టెన్ రుపీస్ ఒకటి చనా బాగుంటాయి బ్రో పులిహోర అయితే
అవునులేండి
మ్మ్
మరి ఇంకా ఆ తప్పకుండా వెళ్తాం బ్రో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తనా నేను
వెళ్ళండి బ్రో చాలా అంటే ఇప్పుడు మీ ఇందులో ఉన్న నెగిటివ్ అంతా పోతది బ్రో అక్కడ వెళ్తే
ఆ అవునులేండి చా నేను చానా విన్నా బ్రో వింటా వస్తున్నా బ్రో నేను
అ అంటే మీరు అంటే అరుణాచలం గురించి మీకు రీస్ చ్చంటగానే తెలిసింటదే అనుకుంటా అంటే స్కూళ ఇంటర్ అప్పుడు ఏని తెలిదు అనుకుంటా
తే అంటే నాకు ఇంటర్మీడియట్ నుంచి తెలుసు బ్రో
ఆ అది అంటే ఇప్పుడు ఎక్కువ ఫేమస్ అయిందంటే ఆయన యాగంటి చెప్పారు మీకు గుర్తుంది రీల్స్ వస్తుంటాయి
అవునుండి అవును ఆ అతను కూడా చూసా బ్రో ఆ ఆ అతను కూడా నేను ఛానల్ ఫ ఫాలో అవుతాను అనమాట రీసెంట్ గా చా ఆ వీడియోస్ అప్ అప్లోడ్ చేస్తంటాడు ఆ అలా చూసా అనమాట
ఆ అతడు చెప్పినప్పటి నుంచి ఇంకా చాలా మంది వెళ్తున్నారు అరుణాచలంకి
ఆ అంతకు ముందు కూడా నేను విన్నా బ్రో మా పేరెంట్స్ అక్కడ వెళ్ వెళ్ళాలా వెళ్ళాలా అనే వాళ్ళ అనమాట
మ్మ్ హ్మ్ అదే బ్రో అదే అది కాక నాకు వేరే వాళ్ళు చెప్పిన్రి అంటే అరుణాచలంకి ఒకసారి వెళ్తే త్రీ టైమ్స్ వెళ్ళాలా అని చెప్పేసి
ఆ అది ఒక ఆ మూఢనమ్మకాలు కాదా బ్రో అది
ఏమో బ్రో అంటే నాకు అలా వేరే అన్న చెప్పాడు ఒకసారి వెళ్తే త్రీ త్రీ టైమ్స్ వెళ్ళాల కాని
కంటన్యూ మంత కంటింటన్యూ ఇయర్స్ ఆ బ్రో
ఆ లే అలా ఏం లేదు అంటే త్రీ టైమ్స్ అంటే ఎప్పుడైనా గానీ
ఆహా
మ్మ్ ఇ బ్లోక్
వెళ్దాంలే బ్రో నీ తప్పుకుండా వెళ్దాం గుడికి ఎన్ని ఎన్నిసార్లు అయినా వెళ్ళచ్చ
ఆ అవును బ్రో
ఆ చాలా బాగుంటది నాకు దాని ఆ టెంపుల్ గురించి జ వింట అంటేనే ఇలా గూస్ బంస్ వస్తా ఉంటాయి బ్రో ఆ బాగుంటాయి బ్రో అది వెళ్ళాలా బ్రో కచ్చితంగా వెళ్తా
అట్లా ఏమి ఇబ్బంది అయితే ఉండదు అంటే ఎవరైనా వెళ్ళొచ్చు ఎంతమంది అయినా వెళ్ళొచ్చు ఎందుకంటే ఎప్పుడు జనాలే ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏం రాదు
అంటే సెక్యూర్ అ అంటున్నా బ్రో మాకు బాగా
అ ఆ సెక్యూర ఎవరు అంటే ఎప్పుడు చేస్తా ఉంటా గిరి ప్రదర్శన అదే కాక ఇం వాళ్ళు రుషి టిలు ఉంటారు కదా వాళ్ళు రోడ్డు పక్కనే కూచుని ధ్యానం చేస్తుంటారు వాళ్ళు చాల న వందు ఉంటారు
ఆ అవునులేండి బ్రో
జనాలు అయితే ఎనిటైమ్ ఉంటారూ బ్రో మీ దగ్గ
ఆ
టెంపుల్ కూడా చాలా బాగుంటుంది
అవును బ్రో
ఆ
చూ అది వాళ్ళ బాగా నచ్చి నచ్చింది కాబట్టి బ్రో చనా నాకు శివుడు అంటే కూడా బాగా ఇష్టం బ్రో దేవుళ్ళలో అందుకని ఇంకా వెళ్తాము బ్రో తప్పకుండా వెళ్ళాలి అనుకుంటున్నావా బ్రో
సారీ అది కాకుండా ఇంకొకటింది బ్రో అక్కడ ఏదో ఇది నువ్వు మోగాల మీద ఏదో బి క్షం ఎత్తుకుంటే నీ పాస్ట్ అంతా నీకు గుర్తొస్తుందంట మీకు ఫాస్ట్ అంటే మేం ఇగ
అంటే ముందు జన్మన బ్రో
జన్మలో నువ్వు ఏం చేస్తుంటివిని అదే అలా గుర్తొస్తుందంట బ్రో
ఆ ఇది ఎవరు చెప్పారు బ్రో మీకి
అది నేను మొబైల్లో చూసాను చూసినా బ్రో అది
ఓకే
సరే బ్రో వెళ్ళండి జాగ్రత్త బ్రో
ఆ సరే బ్రో తప్పుకుండ బ్రో బాయ్ బ్రో